హలో
హలో బాగున్నావా ఉమ్ బాగున్నా నువ్వు
ఉమ్ ఏం చేస్తున్నారు
ఏమి లేదు ఇప్పుడు ఇంటర్వ్యూ ఏందో క్వశ్చన్స్ ఉంటే ఆన్లైన్ లో చూస్తా ఉన్నా ఇంటర్వ్యూ క్వశ్చన్స్
మాకి ఇంకా ప్లేస్మెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్త స్తామన్నారు ఈ ఫెస్ట్ అయిపోతే పండుగ
ఆ అ
ఇంకా ప్లేస్మెంట్స్ మీద ఫోకస్ చేయాలి అన్నారు అదే ఐటీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఐటీ కోరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కోరు అని చెప్పారు మా కోర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మే ఉన్నగా ట్రైనింగ్ ఇప్పించారు ఆన్లైన్ చెప్పారు ఇంకా మా కాలేజ్లో ఎట్లా అంటే మేము త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టామండి అది ఇంకా పదహైదు రోజులే ఆఐటి వాళ్ళకి ఫోర్ థౌజడ్ ఫైవ్ హ్రడ్
ఉహు
పదహైదు రోజులే ఇంకా అది కాక ఇంగ ఇది కోర్ అంటే ఇంగ పదహైదు రోజుల్లో ఏం కవర్ చేస్తారు అస లు వాళ్ళు వుకే ఆట్ల పైన పైన చెప్పేసి తరు
ఆ దాంట్లో విఎల్ఎస్ ఐ ఎంబెడెడ్ రెండు చెప్పినారా
వీ ఎల్ ఎస్ ఐ ఐదు రోజులే ఐదు రోజుల్లో చెప్పేది అంతనా
ఉమ్
సంవత్సరం పైన ఉంటది అది చదవాలి అంత అంటే వీళ్ళు ఐదు రోజులు ఏం చెప్పినారో ఏమో అంతే
ఉమ్ చన కష్టమ లే ఫైవ్ డేస్ లో ఏమి కవర్ చేసారు బేసిక్స్ కె టూ త్రీ డేస్ అయినా పడుతుంది
ఆ జస్ట్ నార్మల్ బేసిక్స్ కె ఆ అవును గది కాక ఇంకా విఎల్ఎస్ ఏలానాలా డిజిటల్ అవి ఉంటాయి ఇంగ టూల్స్ కూడా వాళ్ళు ఎక్కువ కవర్ చేయలే ఒక టూల్ పైనియే వర్క్ చేయించారు
ఏది చేశారు వివైడోనా లే కుంటే కాడెన్స్ జైలింక్స్ అంటనా
లేదు లేదు వివాడో నే
ఉహు
అసలు మనం ఎంత స్ట్రాంగ్ గా ఉంటె ఉండల్లో అసలు విఎల్ఎస్ఏలో ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా యి క్కడో ఒకచోట వెళ్తుంది అంత స్ట్రాంగ ఎవరు ఉంటరు చెప్పు ఎవరో కొంతమంది ఉంటారు హండ్రెడ్ లో అవుట్ ఆఫ్ టెన్ మెంబర్స్ ఉంటారు అంతే
ఇంకా అదే మో కొన్ని కొన్ని కంపెనీస్ కొన్ని కొన్ని టూల్స్ వాడుతుంటరు కదా అన్ని కవర్ చేసుంటే బావుండు అనిపించ
ఆ మ్ మాగ్గుడ రీసెంట్ గా ఎమ్మయిడెట్ పైనా ఒక వర్క్ షాప్ జరిగింది ఫైవ్ డేస్ వర్క్ షాప్ పర్లేద్ పైన్నె బానే ఉన్నింది అది హూ ఒక ప్రాజెక్ట్ చేసినం మినీ ప్రాజెక్ట్ లాగా చేసినం ఆ బస్ మానిటరింగా సిస్టమ్ అని ఓట్ చేసినాము అంటే ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు నాట్ డౌన్ చేసుకుంటా అంటారు నిల్బడి గేట్ దగ్గర ఏ ఎన్ని బస్సెస్ పోతన్నయ్ ఏ బస్ పోతంది ఏ బస్ నెంబర్ పోతన్నయ్ అని అట్లా లేకుండా డైరెక్ట్ ఫోన్ లోనే మానిటర్ చేసుకునేలాగా రిమోట్ కంట్రోలింగ్ లాగా చేద్దామని చేసినన్ ఇంగా దాన్ని అడ్వాన్స్డ్ గా ఇంకా మినీ ప్రాజెక్ట్ కింద చేద్దాము ఇంగా అకైడ్మిక్స్ కింద అనుకుంటన్నాం
ఇంకా కొంచెం ఎక్స్టెండ్ వేయండి ఓకే బస్ మరి ఇంత అంటే ఒకే బస్ మళ్ళీ ఇంకొసారి అచ్చినా అది కౌంటింగ్ ఇంక్రీజ్ లో చూపిస్తుంది క సాని అక్కడ మాత్ అన్ని ఉంటయిప్పుడు థర్టీ ఫైవ్ బస్లు అంటే థర్టీ ఫైవ్ ఉంటాయి ఒకటి మళ్ళీ పోయస్తే థర్టీ సిక్స్ గా ఉంటాది త కదా అలా లేకున్నా చూడండి ఇంకేమన్నా ఎక్స్
నేమైనా ఏమైనా వేస్ ఉన్నాయా అని చూసానం
అవును
అప్పుడు చేస్తే జస్ట్ జస్ట్ ఎంత కౌంట్ ఎన్ని వచ్చినాయి జస్ట్ కౌంట్ కి చేసినాం అంతే
హూ
ఈ ఐడియా అసలు రానే రాలేదు మేడం చెప్పేంత వరకు కౌంట్ వరకే ఉన్నింది మాదంతా మన మేడం డౌట్ మా క్లాస్ టీచర్ డౌట్ అడిగాన్ అయ్యో ఇట్లా కూడా ఉంటుంది గదా అని చెమల ఇంకేం మీనేం చేయలేదా మీనే ప్రాజెక్ట్
ేమ చేస్తా ఉన్నావీ ఇంకా ఏమనుకున్నామంటే ఆ పిట్స వస్ినప్పుడు అంటే ఇంకా అప్పుడు మనకి ముందుగానే అంటే మెసేజ్ ద్వారా అలా మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఇండికేషన్ పోయేలాగా అలా అ అది ఇంకా కొంచెం ఆలోచిస్తూ ఉన్నాము
అంటే ఇట్లా ఆమె చుట్ట టూ ఎప్పుడు ఒక్కరే ఉంటారా చాలా మందితో తిరుగుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్ ఎప్పుడూ ఒకరే ఉండరు కదా
అదేద రాములు అ అనుకున్నాం లేకపోతే ఇంకా ఇప్పుడు అందరూ స్మార్ట్ వాచ్ వాడుతుంటారు కదా
ఆ
దానికి అట్ల ఏమై కనెక్ట్ చేసి అట్ల ఏమైన్నా చూద్దామని ఐడియాలో ఉన్నాము పైస చూసుకుందా పైస ఆ అవును ఇంకా ఇప్పుడు ఇంకా మెజారిటీ ఇంకా స్టూడెంట్స్ అ జరువు మాకు వాళ్క మళ్కదా అట్లానే అద్దామ ఉన్నా ఆలోచిస్తా ఉన్నాను టీచర్స్ ఐడియాలు తీసుకుని ఆ
హ బానే ఉంది ఐడియా ఏమో
అ
కాది సక్సెస్ అయితే బాగానే ఉంటుంది చాలా మంది ఉంటుంది కదా ఇట్లాంటి ప్రాబ్లం వాళ్ళే తెలియకుండా పడిపోతా ఉంటారు
ఇ చుట్టూ ఉన్న వాళ్ళకన్నా మెసేజ్ ఇండికేషన్ లాగపో తే అపుడు పొరా ఎ వాళ్ళని హాస్పిల్ తీసుకెళ్ళడం లావుత బినీ మలా ప్యాడులో
అంటే ఒక టూ టూ త్రీ మెంబర్స్ పోయేటట్టు చూసుకోవాలి ఎందుకంటే ఒకరు ఉంటారు ఒకరు ఆన్లైన్ లో ఉండచ్చు ఒకటి ఆఫ్లైన్ లో ఉండొచ్చు అని
క్కరు కాకపోతే ఒకరైనా వాళ్ళకి అంటే త్వరగా తీసయిపోయి
మీ కాలేజ్కిి మీ కాలేజ్ కి ఏం వస్తున్నాయి కోర్స్ఐడి ఎక్కువ వస్తున్నాయా లేకుంటే ఐటీ సైడ్ ఎక్కువ వస్తున్నాయా జాబ్స్
రు మా సార్ వాళ్ళు ఎలా అంటే మీరు ఈసీ చదివింది వన్ ఇయర్ చదివి ఊరికేనా పోట్ సైడ్ వెళ్ళొచ్చు కదా మంచి జాబ్స్ ఉంటాయి అన్నారా
ఉ
సరే అం కోరు అనే లో ఇంక ఇప్పుడు కోర్ కంపెనీస్ రాలేదు ఐటీ సైడే పోవాలా ఓపెనింగ్స్ ఎం ఫ స్ని తీసుకోరు అది ఇది అంటారు
ఆ కొంతమంది ఇట్లా చెప్తారు కొంతమంది ఎట్లా చె
ఉ
ఏ సైడ్ పోవాలనో అసలు అసలు కోరు ఐటి పక్కన పెట్టండి ఫస్ట్ జాబ్ దొరకాల కదా మనం అనుకునే సైడే వస్తుందని ఏం గ్యారంటీ చెప్పండి
కోడింగ్ క్నోలెడ్జ్ బాగా
ఉం
కమ్యూనికేషన్
మనం టు సైడ్స్ అవును ఏం చేయను ఏమో అసలు
హ
మంచి ఎక్స్పీీరియన్స్ ఉన్న వల్లనే తీస్ తీసేసా నేను ఏమి అంత రిప్లేస్ చేసే
అదే అండి ఇప్పుడు ఇంకా రోబోట్ ఏఐ కనుక్కున్నారు కాబట్టి ఇంకా ముప్పై మంది మనుషులు చేసే పని అదే చేయగలదు
ఉం దాన్ని వాడేకి కూడా దాన్ని చేసే కూడా ఇంజ ఇంజనీర్స్ కావాల కదా
కావాలి
ఉమ్ కానీ మనిషికి ఉన్నంత టాలెంట్ మనిషి చేసే పనులు అవి చేయలేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్సే చూసుకోండి కూచడం అంట మనం ఎంత నీట్గా ఊడ్చుకుంటాం అవి ఏం చేస్తాయి మిషన్లు ఏందో పైన పైన ఊడ్చుకుంటాయి వాళ్ళకి మళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఇవళ దానికి మల్ల సపరేట్ కోడ్ ఉండాల మనం అవి కొనాలంటే అంత అఫోర్డ్ చేయొద్దా మనం మిడిల్ క్లాస్ వాళ్ళము రిచ్ అయితే చేస్తారు ప్రతి దానికి మిషన్ ఇక ఇప్పుడైతే ఆ ఆ డిష్ వాష్ చేయాలన్నా డిష్ వాషర్ ఆ క్లోత్స్ వాష్ చేయాలన్నా వాషింగ్ మిషిన్ దోసలు వేయాలన మిషనే ఇడిల్ వెయాలన్నా మిషినే
రోటీలు వేలన
ఇల్లు ఉడచలన మిషనే అదే రౌండ్గా వచ్చేస్తుంది దన్ని ఆన్ చేసేసి తిరుకుంటే తిరుకుంటే అంతా క్లీన్ చేసేస్తుంది అంట
ఇప్పుడు ఏదో బేబీ బెడ్ అని కూడా వచ్చింది అంట కదా ఏదో
ఆ అనే ఊపుతా ఉండేదా దాన్ని బెడ్డని
అంటే ఏదో ఆటో ఇగాడ చేకోడం మీరు అనుున్నాను
ఉ ముందంటే ఒక హ్యాండ్లాగా వాళ్ళ పైన పెట్టేసి అదే కొట్టుకుంటా ఉంటుంది అది చూసినా ఇదేమో తెలిదు అంతగా ఐడియా లేదు
కడ తబన్నారు
హ అసలు రోబోట్ ఇప్పుడు మనకి మూవీనే ఉంది రోబో ఈ రోబోంది దాంట్లోనే చూడండి అది ఎంత నెగిటివ్గా వెళ్తుంది కొంచెం చిప్ కొంచెం కూడా మిస్ మ్యాచ్ అయిందనుకో ఎంత నెగిటివ్ గా పోతున్నది రోబో
రోబో మూవీలో అసలు టీవీ ఎత్చ్చ పడేయం అది ఎ కింద పడే తదిద వది మనం ఒకలాగ ఇస్తే అది ఒకలాగాఓ పని చేస్తుంది
అ
ంది
ఉ ఎట్లా ఎట్లా అయందో ఏ సైడ్ పోవాలో కూడా ఇంకా క్లారిటీనే లేదు అసలు ఏ కోడ్ కోడ్ అనుకుంటే ఐటీ ఎక్కువ వస్తాయి సరే ఐటీ ఐటీ దానిపైన బదం అంటే ఆ కోడింగ్లు చూస్తే అసలు ఏంటివి అర్థం కాదు కోంగ్ టూపేజస రా వసా నయి
బాగాీ బ స్భతో
ఇంకేమండి ఇంట్లో అందరు బాగున్నారా
బాగున్నారు
సరే అయితే మళ్ళీ చేస్తాను నేను
ఆ వస్త
బాయ్
బాయ్